హలో హలో వినిపిస్తుందా బాగున్నారా అండి బాగున్నారా ఏం చేస్తున్నారా అండి ఆ
నార్మల్గా కూర్చున్నాం
అవునా తిల్ల రాడి
తిన్నామా అండి మీరు
మేము తిన్నామండి మాకు ఈరోజు బిర్యానీ పెట్టి రండి
అవునా ఏంటి స్పెషల్
ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డ అయితే దావతి ఇచ్చిందండి మేమ అందరం అక్కడికి వెళ్ళి తినేసి వచ్చినాము
అవునా ఎలా జరిగింది మరి సెలిబ్రేషన్స్
కేక్ కొన్నాం అండి అక్కడ బాగుంది మీరు తిల్లారా కేక్ ఎప్పుడైనా
తిన్నాము ండి కాని మీరంతా తినలేమ అనుకుంటు
అవునండి కేక్ అయితే చాలా బాగుందండి రేపు కూడా తినడానికి దాచిపెట్టుకుందండి మా ఫ్రెండ్
అయితే చాలా మంది వచ్చినారా
ఆ అవునండి మా క్లాస్ ఆ మా దోస్తులు అందరు ఒచ్చిరు మా స్నేహితులు ఒక ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు అందరు ఒచ్చిరు అండి.
అవునా ఇంటి దగ్గర జరిగిందా లేకపోతే బాయటనా
ఆ బయట అండి అంటే ఇంటికాడ అంటే అందరికి సరిపోదు కదా ప్లేస్ అని బయట కూర్చోబెట్టి ఖర్చు చేయించినాం అన్నట్టు మేమే కేక్ అందరికి ఆమెకి
అచ్చ అచ్చా ఈరోజనా
అవునండి రజే బర్త్డే అండి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళరా అండి అంటే లైక్ టూర్ కి అలా వెళ్ళరా ఏమన్నా
ఆ ఎల్లినం కానీ బర్త్డే సెలబ్రేషన్స్ చేయలేదు
అవునా అండి అయితే మీరు ఒకసారి నా బర్త్ డేకి బడీల్ వస్తారు రండి మీరు
ఓకే అండి చెప్పండి మీరు పిలవండి మర్చిపోకండి
ఇస్తామ అండి మిమ్మల్ని కాకపోతే ఎవరిని పిలుస్తాం
అవునా టూర్స్ అంటే గుర్తొచ్చి చిందికి వెళ్ళినాం కానీ చిన్నప్పుడు ట్రిప్స్ లో వెళ్ళినాం
అవునా ఏమి వెళ్ళరాండి చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి ఏం రోజ ఎక్కడికి వెళ్ళరు మీరు
చిన్నప్పుడు అంటే నార్మల్ గా వైల్డ్ వాటర్స్ వండర్లా
అవునా వండ నేను వండర్ల న వండరు ఎప్పుడు వెళ్ళలేదండి ఒకసారి ఎక్కడికిళ్ళ ఎక్కడా అది చెప్తారా
అది హైదరాబాద్ లో అఔట్ గట్స్ లో ఉంటదండి
అవునా అయితే మీరు ఒకసారి నాకు దాని గురించి చెప్పండి ఎంత దూరం పడుతుందో నేను కూడా అక్కడికి వస్తా మనం అందరం కలిసి వెళ్ళిపోదాం చూద్దాం
ఓకే అండి నెక్స్ట్ టైం నేను ఈ సమ్మర్ల నను నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సమ్మర్లలో వెళ్దాం అనుకుంటున్నా నేను అప్పుడు వెళ్ళేటప్పుడు మీకు కాల్ చేస్తాను లేదా అడుగుతాను మిమ్మల్ని మీరు ఫ్రీ ఉంటే వచ్చేయండి
ం మీకు మామిడికాయ చెట్టు మామిడికాయ చెట్టు ఐడియా ఉందా అండి మా మా మా కాలేజ్ దగ్గర కూడా ఒకటి మామిడికాయ చెట్టు పెరిగింది ఇక్కడ
అవునా మా దగ్గర ఫుల్ చిన్నప్పటి నుంచి పెట్టినాము ఇప్పటికీ కూడా అవి మ్యాంగోస్ ఇస్తూనే ఉంటది
అవునా కానీ ఇక్కడ కూడా మామిడికాయలు ఇప్పుడు ఉగాదికి స్పెషల్ కదా అండి మీకు ఉగాది తెలుసా అండి ఉగాది పండుగ
తెలుసు కాని మరీ అంత తెలియదండి
నేను ఉగాది ఉగాది గురించి చెప్ను వినండి ఉగాది పచ్చడి చేస్తారు మా అమ్మ మా నాన్న సూపర్ చేసారంండి
అవునా అందులో ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్స్తారంట కదా
అవునండి చాలా బాగుంటాయి అందులో ఉప్పు కారము ఇంకా వేపపూత వేపపూత అంటే తెలుసా వేపాకు చెట్టు
ఆ ఓకే చెట్టు తెలుసు
ఆ అయితే మీరు ఈసారి మాకు ఉగాది ఉగాది పండగప్పుడు రండి నేను తీసుకెళ్తా మిమ్మల్ని
అవునా ఓ
అవును కాని మీకు ఆ ఉగాది అన గానే మనకు తెలుగు పండగ అండి ఇప్పుడు ఇంగ్లీష్ పండగ అంటే జనవరి న్యూ ఇయర్ గా చేసుకుంటాం కదా
అవును
మీకు రంజాన్ తెలుసా రంజాన్
ఆ తెలుసు అండి అద అందరు మస్జిద్కి వెళ్తారు
ఆ ఆ రోజు మాకు స్వీట్లు తెచ్చిస్తారు ఆ రోజు మాకు మా ఫ్రెండ్ స్వీట్ తెచ్చిస్తది అండి
అవునా మాకు కూడా ఒక ఫ్రెండ్ ఉందండి డి తను కూడా తెచ్చిస్తది ర ానేషి వాళ్ళ బిగ్ ఫెస్టివల్ అంటా కదా
ఏం చేస్తారంటే మీక ఏమన్నా తెలుసా దాని గురించి రంజాన్ పండగ అంటే
నార్మల్ మా ఫ్రెండ్స్ అయితే బిర్యానీ చేస్తారండి ఇంకా ఒక స్వీట్ చేస్తారు
అవునా
షీర్ కుభ అని ఒకటి ఉంటందింటడి
వాళ్ళు అవును మీకు తెలుసా నెల రోజులు ఉపవాసం ఉంటారు మసీదుకి వెళ్తారు శుక్రవారంము అట్లా మీకేమైనా తెలుసా అండి
ఆ ఆ తెలుస అండి మా ఫ్రెండ్ ఒక అమౌంట్ తండే ఆ ఎవీడే నమాజ దవుత వది మార్నింగ్ వాళ్ళకి తింటారన్నమాట ఇస్తార అన్నట్టు అద తని నెక్స్ట్ ఈవనింగ్ మో వస్తారు అట్లా థర్టీ డేస్ ఉంటారు న ఇలా మొత్తం
అవునా అయితే మాకు ఒక దోస్త్ ఉంటదండి తుర్కమే ఆమె రోజు మాకు పండ్లు తెచ్చి పెడి దండి తినండి తినండి తినండి అని
అదే ఈవినింగ్ కాగానే వాళ్ళు ఫాస్టింగ్ వదిలేయగానే ఫ్రూట్స్ తింటారు కదా ఇంకా చాలా తెస్తారు అన్నమాట ఇక వాళ్ళ వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ కో ఫ్యామిలీకి ఇచ్చేస్తే యూజ్ అయి
ఆ అవునవునండి అయితే ఇప్పుడు మాకు ఒక కాలేజ్ లా పండగ ఉందండి అయితే చీరలు కొనుక్కోవాలి మీక్ ఏమన్నా తెలుసా అండి కలర్లు చీరలుకి పోదామా షాపింగ్ కి
వెళ్దాం వెళ్దాం కలర్స్ అంటే ఇప్పుడు డార్క్ కలర్స్ కాక మనకి మన ఫేస్ కట్ మనకి ఎలా స్వేట్ అయితదో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ దాన్ బట్టి తీసుకోవాలండి ఈ మధ్యలా ఫ్యాన్సీస్ పట్టు చీరలు అంటే ట్రెడిషనల్ తగ్గట్టు ఏ ట్రెండ్ కి తగ్గట్ అది ఏసుకున్ టే బాగుంటది
అవునా అండి తీసుకుందాం అండి మీరు రండి కలిసి మనం షాపింగ్ చేద్దాం నాకు గాజులు ఇప్పీయండి చాలా బాగుంటాయి చార్మినార్ అనంగానే గాజులు గుర్తొస్తాయ్ అండి
ఎస్ అవును ఇప్పుడు రంజాన్ కదా చాలా ఫ్రష్ ఉంటది
పోదామండి ఆ పోదామండి మా కాలేజ్ లో పన్ డగా ఉంది ఇంకా రంజాన్ ఉంది ఉగాది కూడా ఉందండి ఉగాదికి వాటికి అన్ని బట్టలు తెచ్చుకుందాం మనం అక్కడికి వెళ్ళి
ఎస్ రెండు పండుగలు ఉన్నాయి కదా రెండు కలిపేసి మొత్తం బంపర్ ఆఫర్ ఒకటేసారి తెచ్చుకుందాం అన్ని కలిపేసి
ఆ తెచ్చుకుందామ అండి అయితే ఇగో మీకు ఒకటి తెలుసా అండి కాలేజ్ డేస్ గుర్తున్నాయా మీకు చిన్నప్పుడు మీక్ కాలేజ్లల్లా ఇట్లా జరిగినాయా ఆమ్ అంటే ఆట పోటీలు డ్యాన్స్
ఎస్ ఆ జరిగినా నేను నేను ఇంకా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నానును
అవునా మీకు ఎగ్జామ్స్ల పరీక్షల లా మంచి మార్కులు వస్తాయా అండి
ఆ వస్తాయంండి అట్లా అని మొత్తం చదువుకునేటట్టు గా ఉండకపోతున్ని నేను నాక్ కు అథ్లెటిక్స్ అంటే ఇట్లా ఆ నార్మల్గా స్పోర్ట్స్ ఉంటాయి కదా అండి
ఆ స్పోోర్ట్స్ తెలుసు అండి నాకు ఆటల అంటే చాలా ఇష్ ష్టం మీకీ మా ఆటా ఇష్టం
నాకు క్రికెట్ ఇష్టం అండి
అవునా అండి అయితే నాకు మీకు తెలుసా అండి ఒక గేమ్ ఆడతారు చెస్ గేమ్ తెలుసా మీకు ఇండోర్ గేమ్స్ అం టార్ వాటిని ఇంట్లోనే ఆడుకునే ఆట ఆ ఇద్దరే ప్లేయర్స్ ఉంటారు ఇద్దరే ప్లేయర్స్ ఉంటారు నాకు చాలా ఇష్టమండి రాజుకు రాజుని చచ్చిపోకుండా కాపాడుకోవాలి అందులో
ఆ అవునండి నాకు అంతలా తెలుసు తెలియదు కాగాని నార్మల్ గా రాజు రాణి బట్టలు ఆ వెంగుూ సి ఆ ఉంటాయని తెలుస అండి దాన్ని
ఆ అవునవును సోల్ సైనికులు ఉంటారం అండి పది తొమ్మిది ఎనిమిది మంది సైనికులే ఉంటారండి కాపాడుకోవడానికి రాజుని
ఆ కానీ ఆ అంటే ఆపోజిట్ సైడ్ నుంచి ఏమంటారు చంపేయడానికి ఏ ఏ దారిలో నుంచిచ్చి చంపేస్తారు కదండి రాజుని
అవునవును అయితే మీకు ఒకటి తెలుసు అందులో ఏనుగు ఉంటంది ఉంటది గుర్రాలు ఉంటాయి మంత్రి ఉంటది రాజు ఉంటాది తెలుసా అండి మీకు అది అంతా గేమ్
గేమ్ గురించి తెలిదుండి దాంట్లో మీరు చెప్పిన ఇవన్నీ క్యారెక్టర్స్ నార్మల్గా వాళ్ళు ఉంటారని తెలి తెలుసా అండి
అవునా అయితే మీకు ఇంకొక ఇప్పుడు మేము చె గాజులు కొందాం అని చెప్పినా కదా అక్కడ చెమక్ చెమక్ చెప్పులు కొనుక్కుందాం అండి చెప్పులు అంటే నాకు చాలా ఇష్టం అండి పండగ వస్తుంది కదా
అవునండి నా కూడా చాలా ఇష్టం చెప్పులైనా గాజులైనా లే డ్రెస్సులనా ఆ మీకు మీకు నచ్చిన కలర్ లో మీరు అట్లానే మన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వద్దాం ఫ్రెండ్స్ ని కూడా కల్పిద్దాం
ఆ సరే అండి మనం అందరం ఆ పోదామండి అందరం కలిసి కసి పోదాం చాలా బాగుంటది అందరు కలిసిపోతేనే కదాండి మంచిది
ఉ అందరు గలిస్తేనే ఒక పండుగ వాతావరణం అనేది క్రియేట్ అయతుది
అవునండి మీకు ఇప్పుడు ఉగాది ప ఉగాది ప ఉగాదికి రండి మా ఇంటికి మరి ఉగాది పచ్చడి చేస్తా మీకు ఎట్లా తెలియదు అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న చేస్తారు
అవునా అండి ఖచ్చితంగా వస్తా నాకు కూడా తెలిదు కాబట్టి ఇది మొదటి సంవత్సరం అయితుది ఇట్లా ఆ ఉగాది గురించి తెలుసుకొని మర ఇంటికొచ్చి అంతా తెలుసుకని ఆస్వాదించి ఆ పండుగ గురించి తె తీసుకోవడం కూడా నాకు భాగ్యం దొరుకుతుది
అవునండి అయితే మీకు ఆ ఉగాది రోజు మామిడికాయలు మిగిలితే పచ్చడి చేసుకుంటాం అండి చాలా బాగుంటాదండి పచ్చడి చేసు కుంటే నాలుగు రోజులనా మస్సు తింటాం
చాలా ఇష్టమండి మామిడికాయ పచ్చడు అంటేబ్బా గరం గరం అన్నంలో అది వేసుకొని తింటే అసలు నెయ్యి వేసుకొని తింటే ఇక వేరే లెవెల్ లో ఉంటదండి
మీరు నెయ్యి అనగానే గుర్తొచ్చిందిండి బర్రెలు మా ఇంటికాడ బర్రెలు ఉంటాయి ఆవి పా ఆవు పాలు బీతికి ఆవు అంటే బర్రె పాలు తోటి తీస్తారు నెయ్యి చేస్తుది మా అమ్మ సూపర్ చేస్తదండి నెయ్యి తీయగా ఉంటది
అవునా అండి నాకు కొంచెం ఆ తీసి పెడుత
ఆ ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఈసారి మా ఇంటికి రండి గిన్నెలు గిన్నెలు పంపిస్తస్తుద అండి డబ్బాలు డబ్బాలు పంపిస్తుది మా ఇంట్లో నుంచి నెయ్యి మీకు
అవున అండి అంత స్టాక్ ఉందా ఖచ్చితంగా న అండి
లా చార్మినార్ గోదామ అన్నారు కదా అప్పుడు రండి తీసుకెళ్తాం ఆనకి టి కూడా చాలా బాగు మా అమ్మ రమ్మంటుంది మా దోస్తులు తీసుకరా అమ్మ పంపి తీసుకరా పెడదాము వాళ్ళకి అని అన్నది
అవునా అండి ఖచ్చితంగా వస్తానండి నేను వింత పిలిచిన తర్వాత రా ఉండుటన
మిమ్మల్ని పిలవాలా అండి మీరే రావాలి కాని మాద మా ఇంటికి
ఖచ్చితంగా వస్తానండి కానీ ఏంటంటే ఒక మొహమాటం అనమాట పిలుస్తారా నాటి
అ మొ మాట పడొద్దండి మనకు మధ్యలో మన మధ్యలో అలాంటి ఉండొద్దండి మనం పండడుగలకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికిళ్ళాలి మాకు మా ఇంటికాడ తురుకోలు మరి రోజు పండ్లు తెచ్చిస్తారు వాళ్ళకి మమాటం ఉందా అండి లేదు కదా అండి దేవుడు ఎక్కడి నుంచి పంపించాలి అనుకుంటే అక్కడ నుంచి వస్తాయి మనకి పండ్లు కూరలు కూరగాయలు అన్ని ఇంకో పొలంలో ఎక్కన్నో పంట పండుతాయి మనం తెచ్చుకుంటున్నాం కదా అండి బియ్యము అ అన్ని వంట సామాన్లు
అవునాకతే కానీ మీకు తెలిసి మీకు తెలిసినంత చాలా నాకు అసలు కొంచెం ఉ
ఏం కాదండి ఆ ఏం కాదండి నాతో మాట్లాడండి మీకు అన్నీ నేర్పిస్తూ ఉంటా ఇలా ఇలా
అదే అండి బాగా నాకు అన్ని నేర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది తెలుసుకుంటున్నట్టు అనిపిస్తుంది
ఆ అవునాండి మరి ఇంక మీకు ఇది గాజులు అని చెప్పినా కదా అప్పుడే చౌదిద్దులు కూడా కొనుక్కుందాం అండి చౌ కమ్మలు జుంకాలు అంటారు కదా
అవునవునండి నాకు చాలా ఇష్టం అండి అవి ఎక్కువ డ్రెస్సెస్ మీద శారీస్ మీద చాలా కొన్ని బుట్టకమ్మలు ఇంకేమేమో ఉంటాయి కదండి అవి బాగుంటాయి అవి
అవునండి ఆ కొనుక్కుందాం ఈసారి ఖచ్చితంగా పొయ్యి మర కొనుక్కుందాం చూడండి ఈ సర నేను తీసుకపోద్దా మిమ్మల్ని
ఆ అవునండి సరే అండి కొందాం
ఆ సరే అండి మరి
ఓకే